అండి నమ
ఆ నమస్కారమండి
ఏం లేదండి మీ దగ్గర నుంచి కొంత సమాజారం సేకరించడం కోసం చేశాం
ఆ చెప్ప ఆ తప్పకుండా చెప్తానండి ఏ సమాచారం చెప్పాలండి మీకు
అంటే మీరు ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలని ఆస క్తివిపిస్తారు చెప్పండి అంటే
అంటే నేను ఒక్కో సీజన్ లో ఒక్కొ టైప్ ఫుడ్ ఐటం ని ఎక్కువగా తినడానికి చాలా ఇష్టపడతాను తనండి
ఆ అంతే
అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్స్ మనం తినే ఫుడ్లో లో ప్రోటీన్స్ విటమిన్స్ అల కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ ఉంటాయి కదండి
ఆ అండి
అలాంటివి ఎక్కువగా యా ఫుడ్ లో దొరుకుతాయో ఆ ఫుడ్ ని నేను ఎక్ ఎక్కువగా చాలా తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి అంటే లైక్ చికెన్ లో చ చికెన్ మటన్ లో చూస్తే మనకి ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయండి మనం ఆశించే ఆశించే దానికంటే ఎక్కువ శాతం ఉంటాయండి ఇం క
ఆ
అలాంటి ఫుడ్డుని ఎక్కువ తింటానండి మీరండి మీరు ఎలాంటి ఫుడ్ ని ఎక్కువ తింటారండి
నేను అదే అండి ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్స్ ఫైబరు విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ కలిగినటట్వి తింటా అండి అంటే ఇప్పుడు రైస్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ఉంటాయి కదా అండి ఇప్పుడు చికెన్ మ మట్టన్ లో కూడా ఈ ప్రోటీన్సు ప్రోటీన్స్ ఇవి మినరల్స్ ప్యాట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ వాటర్ వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటా అండి నేను
అవును చానా మంచిదండి ఎక్కువ శాతం మీరు వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్
ఆ అండి
అంటే మీరు వీక్లీ అంటే మీరు మంత్లో ఎన్ని టైమ్స్ నాన్ వెజ్ తింటారండి
మంత్ లో ఒక మంత్ లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వీక్లీ వన్స్ తింటామండి సండే సండే
అవునా అండి అంటే ఎగ్ వీక్లీ ఎన్ని టైమ్స్ తింటారండి
ఎగ్గు వీక్ లీ త్రీ టైమ్స్ తింటామండి
అవునాండి
ఊ
అంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండండి మీరు ఎగ్గు తినేది ఎందుకంటే అందులో మనకి ఎక్కువ శాతం ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ శాతం దొరుకుతాయండి
ఆ అండి
మనం పెట్టే ఏడు రూపాయలకే కావచ్చు మనకు ఎక్కువ ప్రోటీ స్ అనేది పుష్కలంగా దొకుతాయండి‌ ఇవాళ
ఆ అండి మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తిండాలండి అంటే ఫైబర్స్ పోషక ఆహారాలు తొ కలిగి ఉంటాందండి డ్రై ఫ్రూట్స్
ఆ చాలా తింటారండి డ్రై ఫ్రూట్స్ నేను కూడా అంటే అంటే ఎలా తింటానంటే ఆ తప్పండి ఆ ఇది ఇది బాగాడిగారండి మీరు కూడా అంటే నేను ఎక్కువ శాతం ఏ టైంలో తింటానని అంటే నేను మార్నింగ లేవ్వగానే నా కార్యకృతాలన్ని ముగించుకొని ఓడ్సు పాలు అందులో కొన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండి అంటే లైక్ గ్రేప్స్ కావచ్చు ఇలా మనకి అవి ఏంటంటారండి బాదం పిస్తా
ఎస్ ఎస్ అన్
పీనట్ బటర్ ఉంటుంది అంటారు కదండి అవన్నీ వేసుకొని బాగా పాల్లో బాగా వేసుకొని బాగా ప్రశాంతంగా తింటానండి నేను అయితే
ఆ చానా ప్రోటీన్స్ మినరల్స్ కలిగినటువంటి
అవునండి చనా మనకి బాడీ ఇంప్రూవ్ కి కూడా అంటే వీక్ గా ఉన్న పర్సన్స్ కూడా అది తినడం వల్ల చనా బెనిఫిట్స్ ఉంటాయండి
ఇకీ ఆ అన్డి
చెప్పండిండి
పోసేగా ఆహారం ఎక్కువ ఉంటాయి ఆ మిల్క్ లో ఇవి డ్రై ఫ్రూట్ సో దాంట్లో వేసుకొని తినడం వల్ల మజిల్ బాగా ఎయిన్ ఐతాది బాడీ బా బిల్డ్ ఐతాదండి
అవునండి ఎక్కువ
మీరు ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్ పీనట్ బట్టరు అవి మామూలు వర్కౌట్ చేసేవాళ్ళు తింటారు కదా అది ఎక్కువ ఆసే తిని పిచ్చేదా
అంటే నేను బ్రెడ్ పీనట్ బటర్ అయితే తన్నానండి అంటే ఆ రెండు కాంబినేషన్ అయితే తిననండి
అ అండి
వాటి కాంబినేషన్ లో కాకుండా నేను సపరేట్గా నా మిల్క్ షేక్ మాది నేను తయారు చేసుకుంటానండి
అ అండి ఆ అండి
అంటే ఇప్పుడు చెప్త కదండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి పాలు వేసి అందులో కొన్ని ఫ్రూట్స్ వేసి
ఆ అండి
అందులో నేను చక్కెర వేసుకోనండి మళ్ళీ చక్కెర ఉరువ్ తిననండి నేనీడ నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను చెక్ అనేద తిననండి పీనట్ బటర్ రేస్ కొని మిక్సీ పట్టి వచ్చిన్నదు
అ అండి
ఆ అదే అండి నేను తినేది బెల్లమే అండి బెల్లం అనేది చాలా మంచి ండి తినడం వల్ల మనకి అవన్నీ మిక్సీ బట్టి వచ్చిన ద్రవాన్ని నేను మిల్క్ షేక్ మాదిరి తాగుతానండి
అ అండి
మీరండి ఇప్పుడు లైక్ మీరు ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళింటారు కదండి
ఆ అండి
అక్కడ మీరు ఎక్కువగా ఎదురుచూసే ఐటెమ్స్ ఏంటండి మీకు నచ్చినవి ఐటమ్స్ కావ
అంటే ఆల్మోస్ట్ నాన్వెజే అండి నాకు ఇష్టమైనది ఐటమ్స్ అంటే చికెన్ మటన్ సీ ఫుడ్డు అవన్నీ ఎక్కువ ఫి ప్రిఫరెన్స్ ఇస్తా అండి తినేకి తింటా అండి
అంటే వీక్లీ ఎన్ని టైమ్స్ తింటారండి చేపలు
వీక్లీ ఓ టూ టైమ్స్ అండి
టూ టైమ్స్ తింటారా అండి
తింటామండి చేపలు మీరు
అవునాండి నేనే నేను చాపలనే ఊరు టచ్ కూడా చేయనండి
ఏంటికండి ఆ కారణాలు ఉంటాయి కదండి రీజన్స్ ఆ చెప్పనండి
ఆ చేపలో ఉన్న అందులో ఉన్న ప్రోటీన్స్ మనకు కావ అంటే ఐకి మంచిగ అంటే మనకి కండ్లకి
ఆ అండి
కంళ్డ్లకి మంచి జరిగే ప్రోటీన్స్ లైక్ అవి న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి కదండి పోస్కాలన్నీ
అ అండి
అవి నాకు ఆకుకూరల్లో ఎక్కువ శాతం దొరుకుతాయంండి ఇంకా ఎక్కువగా
ఆ అండి
అందుకని ఆకూరలు ఎక్కువగా ఎక్కువగా తింటానండి నేను
అంటే ఆకూర తిన్న కూడా ఐకి మంచిదండి
అవునండి అందుకని
ఆ మీర ఆ మీరా అట్లా ఆ దానిమిద ప్రిఫరెన్స్ ఎ క్కువ ఇస్తారంండి
అవునండి
ఇంగ మీరు ఫంక్షన్ల ఏ ఫంక్షన్లో పోతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఫుడ్ ఏందండి
నేను ఫస్ట్ ఫంక్షన్‌కి వెళ్ళగానే అక్కడ నేను ఎక్కువగా చూపి చే ప్రిఫరెన్స్ చూపిచే ఐటం ఏమన్నా ఉందా అంటే అది బిర్యానీ ఒక్కటే అండి ఆ బిర్యానీ కోసం తనకలాడుతాంటాను అండి అట్లే
ఆ అండి
అంటే తింటాం కదండి అంత అం త్త తింటామండి అంటే ఎక్కువగా ఆ బిర్యానీ అనేది తింటానండి నేను
ఓ ఆల్మోస్ట్ కామన్ అయింది అదండి అందరుూ తినేవోళ్ళే అండి బిర్యానీ
అవునండి కాదండి మీరు ఇది హలీమ్ అనేది ట్రై చేశారంండి ఒక్కసారన్నా
అంటే అది ఇయర్లీ వన్స్ అది దానికి సప్ ప్రేట్ ట్రై చేసామండి ఆ తిన్నా తిన్న తిన్నం
అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారండి ఎలా ఉంటుందని
అంటే దాంట్లో ఇప్పుడు అంతా చికన్ చికెన్ అంతా ఏసి చేస్తారండి మామూలుగా అది గ్రేవీ టైప్లో. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అండి అదొక ఎక్స్పీరియన్స్. అదొక టేస్ట్ అది ఒక ఎక్స్ పిరియన్స్ అండి ఇప్పుడు హలీమ్ లోనే టూ టైప్స్ ఉంటాయండి.
ఆ ఏది చెప్తారండి మాకు కొంచెం.
చికెన్ తో చేసే హలీమండి.
ఆ
దీని తర్వాత బీఫ్ తో కూడా చేస్తారండి. త్రీ టైప్స్ ఉంటాయండి. ఎక్కువ దానిలో ఎ క్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది హలీమ్
అవునండి చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా తినేది అంటే హలీమ
పెద్ద ఎక్కువ ముస్లిమ్స్ కూడా ప్రిఫరెన్స్ చేసేది చికెన్ హలీమే అండి.
అవునండి.
మీరు తింటారాండి హలిము?
ఆ నేను తిన్నానండి చాలా సార్లు తిన్నానండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన హలీమ్స్ అయితే
అండి.
హలీము, మటన్ హలీము ఇంకా కాజుహలీము అంటారు కదండి.
ఆ అండి.
ఆ మూడు బాగా తిన్నానండి నేనైయితే నా లైఫ్లా. బాగా ఆ కట్టుకుంటాయండి అవి మనకు కూడా. అంటే అందులో కూడా మనకు కా కావాల్సినంతా ప్రోటీన్స్ అవి ఇవి చాలా ఉంటాయండి. పోషక ఆహారాలు అంటారే అలా.
ఆ అండి.
కాదండి మీరు చికెన్ సెంటర్లో అంటే మీరు ఎక్కడ కొంటారండి చికెను?
మై ఫేవరేట్ అంటే ఈ మామూలు స్కన్సిడర్లో కోడిఫామ్ నుంచి పోయి కోళ్లు తెచ్చుకొని మేమంతా మేమే చేసుకుంటామండి ఫ్రెష్ గా
అవునా అండి అంటే ఇప్పట్లో ఎక్కువ శాతము మనకి చికెన్ అనేది చా నాకల్తీగా వస్
ఆ అదే అండి ఏందో మందులేసి, ఇంజెక్షన్లేసి అమ్ముతున్నారండి.
అవునండి.
అది ఒక ఇది స్కామ్ చేస్తున్నారండి. ఆ నేను చానా చూసానండి. నా ముందరే చానా మంది కొట్లాడేది చూసాను. చికెన్ షాప్ ఓనర్లతో అవన్ని చానా జరిగినాయండి.
అంటే మీరు లైవ్లనే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట.
అది చేసింది దానికే అండి. మేమే తెచ్చు కొని సొంతంగా వండుకొని, సొంతంగా కోసుకొని తింటామండి. మీరు మీరు అట్లా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఆ అండి.
ఈ సమ్మర్ సీజన్ల మీరు ఎక్కువగా ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడతారండి.
సీజన్లో ఎక్కువ ఆధార ఇచ్చేదింటే రాగి జావా
ఆ
అది ఎక్కువ తీసుకుంటాను నేను అంటే అది వాటర్ టైపైన అదే ఎక్కువ కన్స్యూమ్ చేస్తాను నేను
ఆ ఓకే అండి
ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రాధాన్యత ఇస్తా అండి ఎందుకంటే అది మనిషికి వేడి తగ్గిస్తదండి
అవునండి
మనిషికి వేడి తగ్గిస్త తర్వాత బాడీ దంగలో ఐరన్ ఉంటారండి అది మజిల్ గైన్ కి చాలా ఇంప్రూవ్ అయితది తీసక్తి చూపిస్తా అండి తీసుకున్నప్పుడు సమ్మర్ సీజన్ లో
అవునాండి ఊ
మీరు యాదానిమీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సమ్మార్ సీజన్ లో ఫుడ్ చేసుకోండి
అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా నేను ఎక్కువ శాతం రాగి ముద్ద నాటుకోడి పులుసుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి
ఆ సరే ధన్యవాదాలండి మీరు ఇంత సమాచారం అందించినందుకు
మీకు కూడా ధన్యవాదాలండి
ఆ